హలో హాయ్ హాయ్
వినిపిస్తుందా అండి శుభోదయము ఏ ఇప్పుడు ఆఫ్టర్ నూన్ అవుతుంది
ఇంకా టువల్వ్ కాలేదు దా
నా చికన్స్ ముందు లేస్తాన్నారు
ఏందో నాన్ వెజ్ వాళ్ళ పిచ్చిప్ప చికెన్ చికె
ఛీ పో అని వదిలిపెట్టాలి
అందుకే తినం మె మేము
చెప్పు అడ్డం పో అంది
అవునా లిఫ్ట్ తో ఆడుకోండి బాగుంటుంది ఇంకా
లోపలికి వెళ్ళామనుకో ఇ కున్నా
ఏం కాదు ఇరుక్కోదు
ఎంత క్లోజ్ స
అవుతుంది స్ట్రక్ అయిందేమో మేబి
ఏం ట్రయల్ చేస్తాదో ఏమో మీ మాట్ బాంది అండి గ్రీన్ కలర్
ఏం గ్రీన్ కలర్ మ్యాట ఓకే ఓకే హు లుక్ ఇచ్చిందా మ్యాట్
అవును
పొంగల్ బావుందా మార్నింగ్ అండి
బానే వస్తారు ఆ ఉప్మా కంటే కొంచెం బెటర్
చట్నీ ఏమో గట్టిగా వేసుకునింది ఆమెమో ఇంటి లోపలికి పోయి మనకేమో నీళ్ళ నీళ్ళది పెట్టింది.
మనం ఓ రోజు స్టార్ట్ కదా మనకి ఏది పెడితే అది తింటాం అది
పొంగలు పెట్టుకుంది లోపలికెళ్ళి గట్టి చెర్మి
అవునా ఒకసారి మనం హాస్ట్ లీమ్స్ ఏం చేస్తది
యా యా యా లిఖితక్క సునీత రాలేదు లిఖిత అక్క మాత్రమే
సునీత రాలేదా
రాలేదు
ఆ ఒకప్పుడు బోండాలు తెచ్చుకుంటే గట్టి చట్నీ వేస్తుండా తెలుసా
ఊ
అప్పుడు లేట్ అయిందని ఆ గట్టి చట్నీ వేసుకుందాం ఆంటీ లేకుంటే తొందరగా బాగున్నాయ్
హు గెట్టి చెట్నీ
అక్కడికి పోతే యోగా చేపిచ్చి కింద నుంచి పైకి లేపించి
నేను పొద్దున లేసిపోయి చేశాను
అవునా పాసందై కున్నా పనుకోలెదు మళ్లీ వాటే చాలా పెద్ద కిట్టు బట్ ఇప్పుడు చేయచ్చా ఎక్స్ సైజు
ఇప్పుడు తిని ఇప్పుడు చేస్తారంట అండి
నేను తిండ్లేదు పొప్పు పగిలిపోయింది
ఆహ అయినా ఈ టైమింగ్ చేస్తారా పొద్దున్న లేకుంటే ఈవినింగ్
ఏంటండి కట్ అవుతుంది వాయిస్ అస్
పొద్దున చేయాలి లేకుంటే ఈవినింగ్ చేయాలి మిట్ట మధ్యాహ్నం చేస్తారా
ఇప్పుడైనా చేయొచ్చు అనుకున్నానండి పొద్దున్నే చేయాలంటే చేయకూడదా
ఉ
బవైసు ఎంత పెడుతున్నా గాని క్రికెట్ కనిపించలా
బావు నింది నిన్న సూర్యుడు వచ్చాడు ఊ క్రికెటా
ఆ బయట క్రికెట్ ఆతున్నారు
ఊహు ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది ఇండియా వార్స్ సచ్ న్యూజీలండ్ వొలే
ఆవును కచ్చితంగా చూడాలండి ఇక్కడ మీకు ఏం ఉందొ
చూడండి చూడండి లేదు అప్పుడెప్పుడు చూసేసాను మళ్ళాలేదు
మనకు ఇంకా ఏం కనిపిస్తుంది అందరు మళ్ళా ముస్తాబు అయినారు
అయ్యో నీకు కావాలా
వద్దు వద్దు వద్దండి నాకు వా టాచ్చరు పడాలనాంత లేదు
మరి
ఇంకేంటి విశేషాలు కాలేజ్ విశేషాలు ఎమన్నా చెప్పాండి.
మ్మ్ ఏంటి
కాలేజీ లో విశేషాలు ఏమన్నా అంటే చెప్పు
కాలేజ్ లోన ఏముంది కాలేజ్ బోరింగ్ గా ఉంది కానీ కాలేజ్ అయిపోతే మళ్ళీ కాలేజ్ లైఫ్ మిస్ అయితాను
కొవ్వు ఉంటే కాలేజ్ అయిపోవాల్ల కోరుకుంటాం
హ
ఎంటోనండి లైప్ తా మళ్ళీ నైట్ ఫోన్ చేసింది నాదంటే అసల్ చేయ్క కాదేమో
ఏంటి
ఆఫ్టర్ ఫెస్ట్ సునీత ఆఫ్టర్ ఫెస్టివల్ వస్తుందంట
హుమ్
భయం లేదు మా అమ్మాయి ఇ
అస్సల్ లేదు
ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాలేజ్ ఉంటే ఇంట్లొనే ఉండదు
ఇంకా ఎంబిఎ అయిపోతే మ్మ్ ఎంబిఎ పోతే ఇంకా ఆ ఇంట్లోనే ఉంటుంది
ఆ ఉంటుంది కాని కాలేజ్ ఇండ్లు ఇంటికిపొతా ఇంటికిపొతా అని అ ఉడి
అవును అత్
ఇంకెందండి ఇంకా ఇంకొకమ్మాయి అయిపోయింది గదా ఆ అమ్మాయి కాల్ చేస్తంది వెయిట్ చెయ్
ఏంటి
ఇంకో అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి కాల్ చేస్తంది అప్పుడు
ఎవరు
సునీత కాకుండ ఇంకో అమ్మాయి ఉంటుంది కదా
ఇంకో అమ్మాయి నాకు కాల్ చెయ్యదండి మొన్న మెసేజ్ చేసాను ఆ మేము ట్రిప్ కెళ్ళే ముందు చిన్న బ్యాగ్ ఏమైనా ఉందా కా తీసుకుంటాను ఉంటే ఒకవేళని మెసేజ్ చేసాను
అవునా
హుమ్ హు రాక్ లో తీసుకో ఉంటాయని చెప్పింది
నా నోట్లో పోయింటాయ్ కదా మొత్తం
హు హు మాకు ఎందుకు చేస్తుంది చెప్పండి
ఇంకేంటి
చెప్పండి
వచ్చిపోలేదండి ఏం కాదులెండి వత్తారు ఏమైతది
ఆ ఆ ఏంటి
పొచ్చు కోవడం
కదా మూవీ చూద్దామంటే ఇంట్రెస్ట్ లేదు చదువు మంటే అస్సల్ రాదు
ఎనిమిది
హుమ్
ఇంక కాలేజ్ ఉంటేనేమో కాలేజ్ పోబుద్ధి కాదు లేకుండేనేేమో పొద్దుపోదు
హు హు
అనుకుంటారు కానీ చాలా మంది ఇంట్లో అమ్మానాన్న పని చేసే కంటే మదే పెద్ద పెద్ద కష్టం ఇక్కడ హాస్టల్ లో ఉండి కాల్లేష్ టెన్ ఏ అందరూ అంటుంటారు. ఆ మీ అమ్మానాన్న కష్టపడుతుంటే తర్వాత్ తిన్ను నాన్ననా ఇగ వాళ్ళ కన్నా మనకే మాకు బాదలున్నాయ్
హుమ్ హు
రోజు కాలేజ్ కెల్లాల బట్టలు వాష్ చేసుకోవాలా
అయ్యో ఇంట్లో ఉంటే నాకు ఎంత వర్క్ ఉంటుంది తెలుసా షాప్ లో ఇంట్లో ఫుడు నేను చేసి చేసి అలసిపోయినాను అందుకే వచ్చేసిన
నాకేం పెద్ద వర్క్ ఉండదండి తింటాం పడుకుంటాం నేను మా అమ్మ ఏజ్ ఉన్న తొంగే కొంచెం పోతే సహాయం చేస్తా అప్పుడు అగ్రిమెంట్ చేసి ఒకతైందే సబ్ మనుంటాయి ఇంకా నేర్చ్ కోలేము నేర్చుకుంటా పరలా చికెన్ చేద్దామా మటన్ చేయడం ఇష్ట్రశేష్ చేయడం వచ్చు అంతే అప్రీ చేయడం
హు హు
ఇంకా ఏమి నేర్చుకోలేదని ప్రారందపి నేర్చుకోవాల్నా
హు హు నేర్చుకోండి
అవును అది మాత్రం కన్ఫామ్
అవును ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు ఏముంది యూట్యూబ్ చూస్తడం నేర్చుకోవడం
ఓ ఔ పోతంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి
ఇంట్రెస్ట్ లేదండి
ననైతే ఇన్స్టాగ్రామ్ లో ఆ లేగది లేనిదీ స్పీగువర్స్ చేసుకో
సిల్లి క్యాటు లేేజీ పిగు
హా లేజిక్ క్యాషన్ బెట్టకో
హు హు వద్దులెండి
ఆఫ్టర్నూన్ తినడానికి ఏ టైంకెళ్తారు మీరు
టైమా ఆట్ టువల్ థర్టీ కలా ఏళ్తాను
ఇప్పుడేర్చి అంత బజ్జోడన్నా
హు
తినేసి మరి పడుకునేస్త అంతేనా
ఇంతే
రేపు కాలేజీకెళ్తున్నారా
రేపా ఆ వెళ్ళాలి. ఏదో ట్రైనింగ్ అన్నారు చూసొస్తాము
అవునా
ఉహు
థ్యాంక్ యూ అండి మీరు నాతో ఫోన్ మాట్లాడినందుకు ఒక టెన్ మినిట్
ఓకే అండి ధన్యవాదములు ఏంది క్యా
ఓకే అండి థాంక్యూ సో మచ్ యూ ఆర్ వాల్యూబుల్ వర్డ అండ్ స్పీచ్చు ఓకే బాయ్
మోకే బాయ్